ఏం చేస్తున్నావ్
నమ్ల కాలే
తిన్నావా
తిన్న
ఎక్కడున్నావ్
పోలేదు క్యా పెద్ద పెళ్లి పోతలేదా భాయ్ హహ ఆ పోతే పోలేదు అచ్చింది ఇప్పుడే దేంగి పోదామని చూస్తాడ్రు కానీ చెప్ప లేదు లేదు న కంప్యూటర్ క్లాస్ ఇంకా కాలే ఆ ఆ ఇప్పుడ ఐదు స్ చటా న
ఫైవ్ కా
ఇంకా తిన్నావా ఏకా అన్నడుగ కి ఏదో ఆడ ఆపుతారు అంటే ఆ అర్థం కాలే
టొమాటో
శ్యామ చునా
నువ్ తిన్నావా?
తిన్నా నాది వంకాయ టమా చి ఆలుగడ్డ.
అహ
ఉ ఆ హలో
ఏమైంది?
ఏం లేదు ఇడ బస్సులు కొ నన్న నాకేం తెలువది ఎం చేయాలె యితే ఇలా జోక్ చెయ్యాలె మా నేను ఏదొ కి నాకు తెలుసు వేరేది అయితే తెలువదు ఇత్తది అగు
ఆహా
మ్ అన్నీ తెలుసుకోవద్దని తెలుసు గ నేనైతే అన్ని తెలుసుకోను
మొత్త ఎక్కువ తెలుసుకుంటే స్టోరేజ్
నువ్ కంప్యూటర్ నేర్చకోకుండ గీదే ఫోన్లుచెసుకుంటావా
అంటే ఎల్లుండికి లాస్ట్ డేట్ ఆమ్మో కాల్స్ జస్ట్ నైనె అయినాయి అందుకే కొంచెం చేసి మాట్ ట్లాడు అంటే సరే అని చేసిన
చిన్న చిటికేసుడు అయిపోయింద
దానికి చేసినకన్నా అది గేమ్స్ ఆడుకుతుందంట తర్వాత చేస్తా అన్నది నువ్ అట్లా పేర్లు తీయకూడదు హలో హలో హలో
హలో
ఏమైంది
నెట్ ఆఫ్ అయితాంది
కొంచెం చెవు నుంచి దూరం పెట్ట్ కొ
చెవు నుంచి దూరం పెట్టుకుంటే నా సెల్ వినపడుతలే సెల్ కరాబ్ అయిది
అయ్యయో
కొత్త ఫోన్ కొనియ్యొచ్చు గా
నేను జాబ్ చేసినప్పుడు కొనిస్త లే
నువు ఎప్పుడు ఇయ్యాలి అప్పుడు మీ మొగోనికి ఇచ్చుడే ఎక్కువైతది
అయ్యో నీకు కూడా ఇస్త తియ్యి ఫ్రెండ్ అని చెప్పి
ఎందుకు ఇయ్యవు ఒక ఐదు వందలు కొట్టు ఇప్పుడు అప్పుడు ఇప్పుడు పోన్ వాడిత్తవ నమ్మక మొత్తది
ఏం డైలాగ్స్ ఏం డైలాగ్స్
ఐదు వందలు కొట్టినవనుకో నాకు నమ్మకం మాత్ర అయి ఫోన్వా
అబ్బో నాదగ్గర ఎక్కడున్నాయి డబ్బులు
అసలుకి కొత్త ఫోన్ పే అన్ని ఏసుకున్నావ్ కొడితే ఏమయితది
నేనెక్కడ చేస్తున్నా ఫోన్పే
కాలేదు ఏటిఎం పిన్నే పెట్టుకుని వచ్చినాం
ఏటీఎం అదంతా అయింది గాని ఫోన్ పే చేసుకోవలేదు
ఇంకే ఇప్పుడు మరి ఎందుకే ఎంత
నేను ఏటీఎం ఒకా లైన్ లో నిల్చోలేక ఏటీఎం కార్డు తీసుకున్నా
ఓహ ఆహా
ఇంకా ఇవాళ ఎట్లా అయింది క్లాసెస్
పెట్లలా పట్లలా వాగులలా
అది ఎట్లానాదు కా
ఒక్కన్నామ్ ఏం లే ఏమేమో టచ్ అవుతున్నాయి ఇందులో
మేం నేర్చుకున్నాం ఇప్పడు రాకా
పోస్టర్ ఏదో తయారీ రెజ్యూమ్ తయార
ఎన్నిన్ని మంత్స్ త్రీ మంత్స్ఆ
అనుకుంటాం
ఎంత
ఫిఫ్టీన్ హన్ండ్రెడ్
వన్ మంత్
త్రీ మంత్స్
ఫ త్రీ మంత్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్
ఆ ట థౌజండ్ అంత మ అనుకుంట్ట
ఆహా ఇంకా
ఎంత ఎకేనా అలాబస్తంది
లేదు ఆ స్టాప్ పడ బయట వస్తున్నా అే బస్ స్టాండ్లో కూస్తున్నా బస్ తీసినప్పుడు ఎక్కుతాం
హ్మ్
హు
వ
ఏ
నిన్న ఏంటి కాల్ కట్ చేయలేదు
హలో ఏం చెయాల సెప్పి ఏంటది ఏదో ప్రటకాలు చేయిించాండు
ఉ మీ అవి ఎ ఏదన్నా అన్న ఉదాయిటింద
నిన్ననే అయిపోయేది నిన్న నా కా అ నిన్నయే కాలే
హమ్
ఏ మా చటికాయ ఎప్పత
ఇ దేని గురించి
తాల నస్తది
హాట్ వాటర్ లో పెట్టు
ఓ షర్ట్ నువ్ ఆర్డివేర్ డ్రగ్కెల్లవ ఓకే మంచి ఐడియా
ఆ
నువ్ నిజం కొట్టుకుంట మాట్లాడాదమ్ కెన్ మాట్లాడతావా
ఏం
అది గొట్టు టైప్ చేసుకుంటూ మాట్లాడతాండవా టైప్ చేయ్యకుండా మాట్లాడుతండవా అంటాన్న
ఏం చేస్తాలేను నీతోటే మాట్లాడుతున్నా
ఈ ఎందుకు నువ్ వైయే అదా
ఇందో ఇగ ఈమె కోసం
ఆహా మ చే ఏ సరా ఇప్పు చూతానా ఇకా
ఇం ఇంకా చెప్ప ప్పు నువ్వే
నువ్వు పొద్దనితలనుండి ఏం చేసినావు ఒక్క నామ్ మా కజిన్ కజిన్
ఓ ఓ
ఏమని చెప్పాలమ్మా చెప్పు
నేను దానికిఅన్లే ఇక్కడ వేరే దానికన్న
ఆహా
మా ఫ్రెండ్స్
ఇద్దరే గా పోయేది మున్నాగాడు ఇంకా నువ్వే గా
అట్లా పేర్లు పిలవకూడదు
ఓ షేట్
నేను నా ఫ్రెండ్ పల్లిచర్ల
ఓకే ఓకే ఏ లక్షం మంది ఉంటారు
ఏంటి
లక్షా మంది ఉంటారు పో
లేదు మేం ముగ్గరమే
పేర్లా ఏ పిచ్చే
ఎనికి
ఏం లేదు నవ్వుతాళ్ల మనం మా
లేదు వాళ్ళు బిజ్ లో వాళ్ళు ఉన్నారు
అహ చ్చ మ ఇంకా
ఇం
ఉమ్మ్ కాలేజీ ఎలా నడుస్తుంది
కోరే
ఫ్యాచ్ ప్రాక్టికల్ ఎప్పుడంటా మరి
ప్రాక్టికల్స్ ఏమో ఎగ్జామ్ ఎగ్జామ్స్ కి ముందయితది అనుకుంటా
థాంధదా మల్ల ఇగుంటాయా
ఆ ఇంగో ఈసారి ప్రాక్టికల్స్ వస్తే ఇక్కన్నే ఇక్కడనే ఉండిపో ఒకేలా ఎగజామ్స్ కంటే ముందు ఉంటే
అన్న వ్య గన్ని ఎంల్ ఇత్తడా
అదే ఎక్సామ్స్కి ఒక వారం రో ముందు పెడుతడుపెడితే
రో ఇంకో నాలు రోజులు
ఆ ఆ వారం ఆ వారం రోజు ఇంట్లోండి చదువుకో ఇంగ ఎట్లా వెళ్ళిన్నో ఒక్క రోజెల్తావ్ మళ్ళీ ఒక రోజు ఇడికి రావడానికి అయిపోతది
ఉమ్ ఐయామ్ టాపర్ కష్ కానీ ఇ బత తెలివ నీకు
మాకు ఇవాళ మాకు ఇవాళ ఎగ్జామ్ పేపర్స్ ఇచ్చిళ్ళు మొన్నటి
హే ఎంతత్త
ఒకదాంట్లో యయ్
నిమ్మి రాజుగారే అయ్యో నాక్ ఇంకోసర్ పో న్ చెయ్యకు నువ్వు మొత్తం గోరగా చదువు తనవ్గా ఎగ లాస్ట్ కి ఇగ డైర్ గోరంగా మార్కులు అత్తయి పో ఇగద్దు డాగులేయ్యకు గిప్పుడు నాకు ఏమో నాకైతే దెల్ నాకు డౌటే
మాకు టెన్ కో టైప్ చి అ ఈ ఎయిట్ క్వశ్చన్స్ క్వశ్చన్ పేపర్ లో ఉన్నాయి అట్లా
పోయినా
ఉ
పోైనే సార్కుషం బవల్నా ఆ ఆహా నా కూడా కొంచెం జమ్మ చేసి పెట్టచ్చ
ఏం జమ చేయాలి
క్వశ్చన్ గట్లా లాస్ట్ పైన రెండు మూడు వచ్చిన చాలు
ఆ నేను మన ఇంటి ద అది
అదే ఎరు ఆ మ పృద సార్ఫోని ఏవా హలో
వచ్చిందా బస్
అచ్చిన్న అప్పుడే ఎక్కాలే ఆచిండు బాయ్
సరే బాయ్
ఓ అయిపోయి ఓకే సరే బాయ్ అరే ఆడ ఇంకో బస్స పోయిందిరా